ఎప్పుడో ఇచ్చింది ఇంకా ఇవ్వలేదంటే అసలు ఏమంటారు. వాలని.
ఏ అయన్ మా ఆయన అని అయితే నేను అడగద్ అడగను అంటే చే నేను ఎందుకు అడుగుతానునె నాక్ ఆమెక్. మాత్రం తెలివలేదా. చూద్దాం అది ఎక్కడ దాకా అయితే ఇవ్వాలనే మళ్ళీ ఇవ్వాలనె అంటుంది. అయితే మార్నింగ్. అంటే నిన్నన్నట మా బాబాయ్ ఫోన్ చేసి బుజ్జుకి. ఇంకా ఫైవ్ హండ్రెడ్ పంపి అక్క. లిప్స్ గాని కన్నా క్యాష్ గని కన్నా ఇద్దరు ఇట్లా ఎవరికో ఒకరికి తీసుకొమ్మాను ఇక నాకడ ఎల్తలేవుఅక్క అని చెప్ప. పిండట అయితే అవ వచ్చి. పొదుగాల ఆమెకి ఫోన్ పే చేసుకోరాదు చేయరాదు. అయినా ఆ ఫోన్ లో ఆ ఆమె ఫోన్ లో కొట్టిండాట నాకు ఫోన్ ఇచ్చి. గోయలకి లాట అయిదం. ఫైవ్ థౌసండ్ కొట్టిండట నేను ఫైవ్ థౌసండే కొట్టామన్న.
ఆంగ్ల మీకున్న.
ఆ నాకే ఎ ఎందుకు ఫైవ్ థౌసండ్ తీసుకుంటది ఇప్పుడు మా నాయనమ్మ ఫోర్ థౌసండ్. పోయినట్టే.
మీ నాన్నమ్ ఫోర్ థౌసండ్ పోయినట్టేగాని ఇప్పుడు అళ్ళ కొట్టిన ఫైవ్ థౌసండ్లు ఇప్పుడు మీకు లేవా.
లేవ ఇగ ఫైవ్ హండ్రెడ్. వచ్చింది కదా ఫైవ్ హండ్రెడ్ అ కొట్టి ఇప్పుడు మా ఎడ్డి అమాయకునికి ఏమైంద అంటే. ఇక్కడ ఇప్పుడు నేను మా ఆయన ఆ వీళ్ళిద్దరు భర్త. భర్త భార్యలు వాళ్ళిద్దరు భర్త భార్యలు మొత్తం సిక్స్ మెంబర్స్ కి. ఫైవ్ థౌజండడ్ ఎడ సరిపోతాయ అన్న రిగ్రెట్ ఫీలింగ్ లో ఉన్నాడు వాడు అక్కడ.
అయ్యో కానీ ఇక్కడ జరిగేది ఓన్లీ అక్కడ ఓల్ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీకి. మీకు కాదు.
ఆ. మాకు అవసరమె లేదు పో మా మమ్మీ మా డాడీ సొమ్మ నేను డిమాండ్ చేయనీకి. నా అవ్వగారి తీసుకుంటాను నీక నా అవ్వగారి తీసుకు. ఒప్పుకుంటానా నీకు నీ కష్టమా నీ అదా ఇదా అని మాట్లాడతారు అవసరం ఏంది చప్పు.
కానీ అసలు వాళ్ళని ఎట్లా తిట్టింది ఈడ ఈ.
ఓ అమ్మా నువ్వు. నువ్వు అది తి అది నువ్వు చూసింది ఎంత అంటే పావులలో కూడా. పవలంతు. అంటే నువ్ ను ఊహించుకో పావులలల్నే ఆ. అన్ ఎవరు మెచ్చుకుంటారా అసలు ఎవర్ మెచ్చుకుం. కుంటారు చెప్పు మా ఊరిక వెళ్తే ఇమన మెచ్చుకున్నాడు ఎవ్వలేలేడు తెలుసా. నేను నేన. ఈ రోజు నీకు షే అంటే ఇప్పుడు షేర్ చేస్తున్నా ఇన్ని రోజులలో ఎప్పుడన్నా చెప్పిన.
ఇగో ఒక మనిషికి ఒక మనిషి మీద విరక్తి ఒక్కటేసారికి రాదురా.
అహా నేను. అంటే చాలా వరకు మా తట్టుకోలేకపోయిన అనమాట అంటే ఇంక. చాలు వేధింపులు చాలు అనవసరంగా అమ్మగారి కుటుంబం బాగుంటేనే మనం. బాగుంటాం ఎప్పుడైనా.
అంతే కదా మరి ఎవరైనా అ ప్లేస్ లో నువ్వున్నాగంతే నేనున్నగాంతే ఇంకెవరైనా ఉన్న గంతే.
కానీ నా హస్బెండ్ కి నేను ఒకటప్పుకోవచ్చి తెలుసా అంటే ఇప్పుడు ఆ అమ్మని డిమాండ్ చేస్తాడు ఖచ్చితంగా డిమాండ్ చేస్తాడు కానీ అదే అమ్మకు ఆ సిచ్యుయేషన్ వచ్చింది అనుకో ఖచ్చితంగా ముందు నిలబడతారు తెలుసా
ఉ అట్లోనే ఉండాలి మరి తిన్నప్పుడు పెట్టాలిగా మరి
ఆది అంటే ఒక రోజు ఆ వాళ్ళకి కోవిడ్ కూడా వచ్చింది వాళ్ళకి అప్పుడు నేను ఆ అయింది అయింది అయితే అప్పుడు నేను సెవెన్ మంత్స్ నాకు లిప్సీ సారీ బాబు
ఆ
బాబుకు సెవెన్ మంత్స్ సెకండ్ ట్వంటీ వన్ లో వచ్చింది కదా అప్పుడు వీళ్ళకి
ఉ
అయితే ఆ ఏం జరిగిందంటే ముసలా ఆవిడే కదా ఆమె ఎట్లు వస్తా చెప్పు ముసలోళకి ఎట్ ఆ ముసలోళకి ఎట్లా అందుకుంటుంది
ఇమ్మాటే
అయితే మాకు మాకు కోవిడ్ వచ్చినప్పుడు రాలేదు ఆ మేం రావాలని చూసి రాని వాళ్ళని ఎట్లా స్పించింది తెలుసా మా డాడీని మమ్మీ అయితే అదే టై లో మా హస్బెండ్ ఉండి అన్నట్ అడుగదా వామ్ము కానీ అదే ప్లేస్ లో మీ అమ్మ ఉంటే నానే మా నాకైతే మీ అమ్మ చచ్చిపోతదేమో ఆన పర్వాలేదు నా బిడ్డది చచ్చిపోతే అల్లుడు చచ్చిపోతాడు అని మన ఇంటి ముందటనే దిగే మీ అమ్మాయితేనే ఉన్నాడు తెలుసి ఆ రోజు
ట్రైన్ సౌండ్ అంతే కదరా ఇప్పుడు మేము మొన్న అసలు గింత పెట్టిన వీళ్ళే గంతగనం చాపట్టంది మొన్న మామమ్మలు కిలలకి వస్తే మేము పోతే మా మామ పిచ్చోడుతా సరే మాకుది మస్తు లొల్లి పెట్టుకొని మా అన్న మీద గొడవ అది ఇతే మేము ఆ నైడు ఒకటిన్నెరకి ఏడ్చుకుంటూ వచ్చినం మా ఇంటికి అంటే మా నాన్న మమ్మల్ని ఉకే ఉకే పంపిస్తం కురకు లేక పంపిస్తండి ఎందుకు పంపిస్తాను నే ఇంటికి వచ్చేది రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తాన ఇంటికి లొల్లి పెట్టుకొని పంపినం మాకు ఎట్లా అపిస్తుంది ఇప్పుడు ఎల్లుండి వాళ్లది ఎల్లమ్మ పండగ ఉంది మంగళవారం బుధవారం మేము ఎందుకు పోతాం కాలమే సమాధానం చెప్తది నీకు మమ్మల్ని నేడిపచ్చాంక గట్లాంటి వాళ్ళనేమివేమి స్థాపిస్తలేవు నువ్వు నీ నాసినం నీకేరా మమ్మల్ని అనవసరంగా అంటే అని చెప్పి నేను ఊకున్నాను ఏమేమున్న దుమ్ము కూడా పోసిందంటేనేమో
అవునా
ఆవున
నేను చూడలే అయితే ఆ తతంగా కాని నేను చూడలేదు ఓ ఏం చూసినావు ఒక రోజు ఐయితే పడేసి కొడుకు అంటే వాళ్ళ హస్బెండ్ ఆమె వాళ్ళ కొడుకు ఒకటే కొట్టుడు పండుగప్పుడు పెద్ద మైసమ్మ పండుగప్పుడు
ఆ గట్ల చేయద్దు
ఏ వాళ్ళు కూడా కొంచెం తాగితే వేరే లాగా మాట్లాడతారు వాళ్ళ మాటలు కూడా వెరైట్గా ఉంటాయి
ఓ హు
నీ అంత నా వేరే ముంచోట్లుంటాయి వాళ్ళే కూడా తాగితే జరంతా ఓవరాక్షన్ చేస్తారు చెస్తారు గానీ మళ్ళా వాళ్ళ సొమ్మెదిింట తీసి నేను వాళ్ళ సొమ్మె ఎన్న ఎరుగన్నాను అందరు చెప్తది నీకు అర్ధమవుతుందా నువ్వు చూస్తున్నావ్ కదా
ఆ ఇప్పుడు చూసిన వరకు
మామ్మోయ ఏం పెట్టకున్నా కూడా అసలు దా గకున్న దగ్గ దకున్నా ఏ మత్త మస్తే తీసుకొస్త వాళ్ళ
ఆ ఎంద అనుకుంటాను ఓ నీకు విషయం తెలుసా మీ బొద్దులే మళ్ళా మీరు మీరు ఒకటే ఎందుకు
ఆహే చెప్పు
మీ ఆడబటుచ కూడా ఘోరంగా తిడతే తెలుసా మీ అత్తనే
తెలుసు
అసలు నాకైతే నచ్చలేదురా ఒక రోజు ఒక సందర్భాన నేను విన్నా
ఒక స ఒక సందర్భం నేను కూడా చూసినా కానీ ఇద్దారుద్దర
ఆ ఇద్దరుద్దరి అవునవును అంతే అందే అంతే ఏమ అసలు ఇ బిహేవయర్ న కర్దం కాట్లేదు ఒకట అని దాని మీద ట్రిగర్ అయి ఎ ఎందుకు అదేం మాట్లాడింది ఏం మాట్లాడుతుది మాట్లాడింది ఏం మాట్లాడుతుది
ఆ బ్రున్ ఆస అసలు ముందుజూ నరకు బావ కంట వాళ్ళ వైఫ్ ఇట్లా మందు మట్టింగ్ అ టంటే ఏదంటా ఉంటే ఇప్పుడు మరి అవి ఎందుకు నీకు అవసరమా వాళ్ళు పళ్ళనాక కూడా నీతోనే ఆ అ పిల్లలు దికులు ఏనోళ ఎలు దేశాల ఎందుకు ద న్నాయితే అదయ లేరా
ఏ లేరా చేప్పు
ఓ మద్ద మ మొత్తం న అ తెచ్చుకోని మెడల మీ తీసుకుంటే కా పోగాని
ఏ మళ్ళ ఇద్దరు కూడా తెలుసా
తెలుసు
ఇద్దరు కూడా నువ్వు నువ్వు కూడా ఏమనకు నాన ఇట్లా అంటుందట అని కూడా అంటే మళ్ళీ ఎట్లయినా మీ ఫ్యామిలీ కదా అని నేను ఏం చెప్పట్లేని తెలుసా నీకు నాకు భయం అవుతుంది ఎందుకంటే మళ్ళ మీ అత్తతో పెట్టుకోలేనమ్మ నేను అదే నాకు భయం అంటే ఏందంటే ఒకటని ఊకోదు ఇట్లా మాట అంటే నార్మల్ గా అనేషినంక సైలెంట్ గా ఉండదు తెలుసా ఇట్లా పోతుంట తుంటే ఒక మాట ఇట్లా రైతనాలు పెట్ అంటరు చూసినవా అట్లా మనుషులను జూసి అందని నాక్ భయం నాకు నువ్వు జూస్తున్నవ్ గా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తానా చెప్పు
నాకు ఒకరితోటి అనాలంటే మెయిన్ గా మా హస్బెండ్ అసలు ఊకోడు ఇగా నాకు భయం అయితది ఒకల్ తోటి ఒక మాట బడాలి అంటే నేను దీసుకోలేను నేను బడలేను అని నాకు ముందుగా నే చదురు కుంటా నాకు భయమైతది
అంత అవసరం ఏముంది ఆమె పెట్టుకుంటే పెట్టుకోని ఆమె పెట్టిందని నువ్వు జూసినవా అనాల్సి నంత అవసరం ఏ ముంది ఈడబోయి ఆడబోయి రేపు ఆమె శవిన పడుతది తర్వాత ఎవల్ని అంటది
మ్ ఆహా నార్మల్ గా ఆ ఇప్పుడు ఒకల్ని ఒకళ్ళు అనుకుంటరు మళ్ళ వాళ్ళె మంచిగ ఉంటరు దెలుస నిన్ను గిట్లా అన్నది అది నిన్ను ఇట్లా అన్నది అది అని ఆ
ఒరక్కొ ఆమె అంటరు కొన్ని కాడ ఎవరన్న ఏమన్నా అంటే ఈమెకు నాకు ఇజత్ అనిపియదా నాకు బాధ అనిపియదా ఊకో అంత ఉన్నోళ్ళు మరి నేను ఆళ్ల మీనే అంత ప్రేమ ఉంటే మరి ఈడ పిచ్చోలెక్క చేసి తెచ్చి పెట్టెటోడు ఏమైన్న పిచ్చి గుద్దలోడా పోయి మరి పురీ ఆడనే ఉన్నా
ఎప్పుడు అయినా సరే పెట్టినోళ్ళకి ఎప్పుడు వాల్యూ ఉండదు తెలుసా ఇగో ఒక రోజు యిట్లనే గొడవ అయితుంటే ఆ ఆ ఏదో సందర్భానా అంటనే ఉన్నదంటే
ఆ పెద్దకొడుకు ధర్మ రాజు ధర్మ రాజు అంటే నేనంత రాక్షసినా
ఆ ఇగో వాళ్ళు వాళ్ళు మీ ఇప్పుడు మనం ఏదన్నా అన్నవనుకో ఇప్పుడు నిన్న మొన్న నాతోని ఏమన్నా జెప్తంటే నాకు నేను ఎంతలా భయపడతానో జూసినవా నువ్వు
గమనించినవా నన్ను నువ్వు నేను ఏమన్నా మాట్లాడుతన్నా
ఆ సరేలే ఏం గాదులే అయి ఆమెకేం దెలుసు గాని తీ అది ఇది అని మాట్లాడతున్న నేను
ఎందుకు దెల్సా వీళ్ళ తోటి ఒక టాక్ తిన్న నేను ఒకటి నీకు నెక్స్ట్ జెప్తా ఆ సిచ్యువేషన్ ఏమైందనేది
అసలు నీ ఇట్లా జేసింది అట్లా జేసింది అట్లా తిట్టింది ఇట్లా తిట్టింది అని అంటే నువ్వు జూసినవా ఇప్పుడు మరి అట్లా అనుకుంటే ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ గూడా వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర వోడు వాళ్ళ ఇంకా వన్ వన్ ఇయర్ గాక ముందే బడ్డరట మరి ఆయనకు మీరు గూడా పెట్టినట్టెగా
అసల్ దెల్సా నువ్వు నమ్మినా నమ్మకపోయినరా వాళ్ళ ఫ్యామిలీకి అంటే మీ ఆడ్ డపడుచు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డాడీ వాళ్ళకైనా వాళ్ళ మరుదులు వాళ్ళ అంటే వాళ్ళ బాబు వాళ్ళ బావ వాళ్ళు ఉంటరు జూసినావా వాళ్ళకు సర్పెట్ వాల్యూ ఉంది దెలుసా
నేన్ అదే అంటున్నా
ఆయన పెద్ద మనిషి ఊర్లో ఆహా ఏంవద్దు